హేయ్ అండి బాగున్నారా బాగున్నాండి మీరు బాగున్నారా
ఆ బానే ఉన్నాను
హ తిన్నార
ఆ తిన్నానండి ఎంతసేపే తిన్నారా మీరు
ఆ ఇంక లేదండి
కొంచం ఫీవర్ ఇషూ ఉంది సో
అయ్యో రెస్ట్ తీసుకోకపోయారా మరి
మీరేం జేస్తుంటారు
నేను ఎంబీబిఎస్ డాక్టర్ అండి
అవునా డాక్టర్స్ కింత ఫ్రీ టైమ్ ఉంటదా కాల్స్ మాట్లాడడానికి
అంటే ఈరోజు లీవ్ పెట్టాను మా పాప బర్త్డే ఉండే
ఓ మీర్ మ్యారీడా
ఆ మ్యారిడ్ అంది నిను
అవునా మీ పాపకి విష్ చేశా అని చెప్పండి
ఓకే అండి థ్యాంక్ యూస్ ఏంటండి
హలో అం చేసుంటారు మీ హస్బెండ్ ఏంచేస్తారు
మా హస్బెడ్ కూడా డాక్టర్ మా హస్బెండ్ కూడా డాక్ట
అవునా డాక్టర్ అండి మీది
హుమ్
ఇంకా ఇంకేంటండి నార్మల్ ఫెస్టివల్స్ కి మీకు లీవ్ ఇస్తారా
ఆ ఇస్తారండి ఇస్తారు ఇస్తరు అంటే వేరే డాక్టర్స్ చూసుకున్నారు అప్పుడు మేము లీవ్ లో
హలో
వేరే డాక్టర్స్ చూసుకుంటరు అప్పుడు మేం లీవ్ లో ఉంటాం
హలో
హలో మీ దగ్గర వైఫై సరిగ్గా రావట్లేదనుకుంటా
హలో
చెప్పండి చెప్పండి
హలో
హలో